ఆ వినిపిస్తుంది.
ఆ ఏం చేస్తున్నారు?
తిన్నారా?
ఇప్పుడే తిన్నా వా. టిఫిన్ చేస్తున్నా నువ్వు.
ఇంక లేదు, తినాలి, మా సార్ రాలేదు.
ఇంకా రాలేదా. నైట్ అయితుంది.
ఇప్పుడే కాల్ చేసినా. వస్త అని చెపి.
ఆ ఎక్కడ మీది దగ్గరే నా డ్యూటీ.
. మీరు ఏం చేస్తున్నారు. ఇంకా తిన్నారా.
ఏం లేదు మా బాబు తినిపించిన, తిన్నాం, తినే వాకింగ్ చేస్తున్నా.
ఉమ్. .
ఆ అయిపోయింది, వొంటే ఏం చేశారు మీరు.
మార్నింగ్ చేసిందే ఉంది పాప్పు చారు, ఇప్పుడు ఏం జెయలే.
అవునా ఉమ్. ఉమ్ ఇంకా ఏంటి ఎట్లా ఉందడా కూల్గా ఉందా ఇప్పుడు దోమలున్నాయా.
అ ఇప్పుడు దోమలు ఏమి లేవు, మాత్రం ఇప్పుడు మంచిగా ఉంది చల్లగా.
ఆ మా దగ్గర అయితే చల్లగానే ఉంది గాని దోమలు ఉన్నాయి.
ఇంకా మేము బయట పడు.
ఆమ్మో ఇక్కడ ఫుల్లు దోమలు మేము లోపల పడుకుంటాం కానీ అయినా చాలా ఉన్నాయి. దోమలు. అవునవును మాకు మొత్తం పొలాల్ లు కంచెలు ఉంటాయి
హ అందుకే దోమలు ఎక్కువ మా దగ్గర అవే ఏమి ఉండవు కదా మొత్తం
ఆ అదే ఇండ్ల మధ్యలో ఉంటది కాబట్టి అంత ఉండదు మరి కడకాయి దోమలు బాగ వస్తయి
వాటికి ఆ స్మెల్ చూసి మందు కనిపె అనే ఉంటద్
అంతే ఇంకా ఏంటి ఏం చేస్తురు
సీరియల్ చూస్తుర్రా.
సీరియల్ లు మాకు ఇక్కడ టీవీ లేదు. టీవీ లేదు గదా ఊర్లో ఉన్నాం. ఆ సిటీలో ఉన్నప్పుడు చూసేది మూవీ చూస్తాను నేను. చూస్తా చూస్.
సీరియల్ చూడవా
సీరియల్స్ చూడన్ నేను ఉ మూవీస్ ఒకటే చూస్తా సీరియల్స్ ఏం చూడను ఏ ఇక మా బాబు వచ్చి కార్టూన్స్ పెట్టుకుంటడు ఆ ఇంగంతే
టైం చూతే ఇట్టనే ఇమోటిది
ఆ అంతే ఇగ బొమ్మల్ పెట్ రంటే కథం ఇంగ ఆ ఇక వాళ్ళ కోస స మనం కూడా ఇగ చూడాల్సిందే వస్తుంది కార్టూన్స్
మ టమ్లగ మాకే ఉంటతి సీరియస్ ఏమని అడిగా
ఆహా మంచి వొళ్ళే మాకు అసలే ఈ వచ్చే చాన్సే ఉండదు తినేదంత సేపు కార్టూన్సే లేకుంటే ఫోన్ అడుగుతారు ఇ టీవీ బెటర్ కదా అని టీవీ ఇస్తా
ఇంకా
చెప్పాలి ఇంకా ఎట్లుంది అక్కడ మీ అ త బాం ఏం చేస్తుర్రు
మతేవ ఎంల ఖాలీ డైలీ కరువు పని పోయేసి వస్తురు
ఆ కలిసే ఉంటుంర్రా మీరూ.
ఆ జాయింటే.
జాయింటేనా.
గ సపుడ్దేక్.
పనులు చేస్తదా అత్తమ్మ నీకేమన్నా. పనులు ఏమన్నా చేస్తదా. నువ్వు ఒక్కదానవ్ చేసుకుంటవా.
చెస్కుంటా నేనే.
ఉహు ఇంట్లో ఉంటున్నావ్ పిల్లలని చూసు కోవాలి ఉహు
పోయేసరికి పదకొండున్నర్ రప్పుకొన్ ఏతది
అవున ఇంకా అన్ని చేసుకొని పడుక్
అలా ఈవన్ పని ఓసారి ఎయిట్ ఎయిట్ థర్టీ
ఆ ఇగ నైట్ కూడా గిన్నెలు తోమేసుకుంటవా.
మళ్ళా మార్నింగ్ లేసిన గానీ ఇప్పుడు ఒకటేసారి తినం కదా.
అదే ఒక్కొక్కరు ఒక్కొక్క టైంకి తింటరు అందరూ. ఉమ్
కానీ ఒకళ్ తిన్నంక ఒకర్ ఒకలు తినంక ఒకలు తింటారు.
హ్మ గంతే ఇగ ఒక్కసారి ఏడ తింటరు అందరూ. అవును ఉమ్ బాబులు ఇద్దరు తినేశింరా.
ఆ అయిపోయిందీ మా ఆయన పోయిండు.
హ్మ వచ్చి తింటడేమో ఇంగ లేట్గా.
హ్మ ఆయన వస్తా అన్నాడు అనేసి ఇగా ఆగిన. లేదు ఆడుకుంటాండు ఓ చిన్నైనా పడుకునే సరికి నైన్ థర్టీ అట్ల అయితద్. తది. ఇప్పుడే తినిపిచ్చినా. లే ఆయన ఎవల్దో బర్డే అనేశి ఇప్పుడు ఎల్లిండు. తన బాబుది బర్త్డే అంటే.
ఆహా ఇంకేంది. ఆ ఇంత కేక్ తినేశ్ వశ్ స్తాడేమో ఇగ మంచిగా ఎంజాయ్.
ఆ ఆ పక్కన్
ఊ
సర
ఊర్లో ఉ కా అంటే ఇక బాగానే ఫ్రెండ్స్ ఉన్నాాలి పక్క పక్కపక్కనామానికి ఆ
తపో చాలే చాలేదు
అదే వయస న వస్త
ఇంగ ఇప్పుడే. కాదు కాదు మా మావయ్య లోపలున్నాడు లోపటి నుంచీ మాట్లాడుతే ఇన్పిస్తది. నా
ఆ ఇన్స గూక కొంచం వినిపిచ్చింది. అవునా తెలుసా వాళ్ళకి ఇది ఈ యాప్ గురించి. ట్లా
తెల్వదు ఏంటిదో అనుకుంటారు.
ఆ మరి ఒక ఫోన్ మాట్లాడుతుంటే ఉ ఉ మీ అమ్మ వాళ్ళకి ఇట్లా ఫోన్ చేస్తున్నావా
అ
వాయిస్ క్లారిటీ వస్తలేదు నీది స్టక్ అయితుంది హలో హలో
ఇ
స్టక్క